మీరు అప్పుడే చెప్పేసిన పీవీక్ సీఆరే అనేసి
ఆ ఇంకెవరు టచ్ లో లేరా
టచ్ లో నేను ఉన్న వాళ్ళతో అయితే ఇగ నీతో మాట్లాడుతా అఖిలతో అ ఇప్పుడు మొన్న ఐ ఆపరేషన్ చేయించుకుందిరా లేజర్ది మొన్ననే రికవరీ అయింది ఇంక ఇప్పుడు చూస్తుందంట ఆన్లైన్లో చూస్తా కుదురకపోతే వాకిన్ కట్లా ట్రై చేస్తా అనింది మరేమో తెలియదు
ఆ పో
ఇంకా మొన్న మొన్ననే రికవరీ అయ్యిందట
ఆ వంశే వంశ ఈరోజు స్నాప్ చూసినవా ఈ రోజా
ఆ చూసిన అదేమో మాట్లాడేది ఏదో పెట్టింది అదేనా నిన్న అనుకుంట అది ఆ వాడు వినడులే వాడు, వాడు మారాడు కూడా ఎవరు వెళ్ళలేకనట్టున్నారు అనుకుంటా మానస పెళ్ళికి
అంటే ఆ పిల్ల పిలిచడం సరిగ్గా పిలిచలేదు కదా పిలిచి పిలిచినట్టు నేను మా అక్క పెళ్లికి ఎట్లా ఇచ్చినాను నేను కార్డు అదే పనిగా అందరికి ఇచ్చ
పిలిచి అద్
కాని యోడ్రులేదు మీరు వాళ్ళు ఆ మీరు వచ్చినారులే
ఏ చాలా మంది వచ్చినాం కదా మనము మేము ముందు రోజు వస్తే నెక్స్ట్ డే కూడా మన వాళ్ళు వచ్చారు ఆ
అదే మార్నింగ్ కొందరు నైట్ కొందరు నైట్ కొందరు
ఆడ నువ్వు చూసినావ్ అది మీ అక్క పెళ్ళి మీ అక్క పెళ్ళి అయినా సరే మేము అంతమంది వచ్చినాము ఈడ మానస పెళ్లి మన ఫ్రెండ్ పెళ్ళే కానీ ఎవరు పోల అంటే ఆడ ప్రియారిటీ రా మాట్లాడేదాన్ని బట్టి పిలిచే దాని బట్టి ఉంటాది ఇగ ఆ రోజు తెలుసా కాడియని కాని తీసుకోవడానికని వెళ్ళామా మ మంజుల నేను వంశీ మంజులా ఏమనీదంటే కుదరదేమోనే అన్నట్టుగా అనిందా అప్పుడు ఆ ప్లేస్ లో ఉ ఉంటే ఏం చేస్తావు ఏమంటావురా అట్ల అవన్నీ కాదు అవన్నీ కాదు మోస్ట్ ఆ ఆ ము ము ఆహా నువ్వు కాదు ఇప్పుడు మానసా నువ్వు అనుకో మంజుల నీకు అనింది నేను రాలేనేమోనేని పెళ్లికి అనేసి నువ్వేమంటావు మూసుకొని అవన్నీ కత్తిలు ఆ ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకొని ఉ పక్క పెట్టి రావాలి అవన్నీ అట్లా అనాల్సింది పొయి ఏమనిందంటె అవునా సరేలే ఎప్పుడైనా మన కలుద్దాంలె అట ఏది విచల్ లే అదే అన్నే అర్థం అయిపోయింది ఇందు వెళ్తుందనుకున్నాను ఇందు కూడా ఏమి వెళ్ళలేనట్టునే ఉంది
అదే అ పిల్ల ఎళ్తే స్టోరి పెట్టుంటదే
ఏమో మరి స్టోరీ ఈమె పెట్టింది మాన్సనే పెట్టుకుంది సుప్రాజా పెట్టిందన్ని రీమెన్షన్ చేసి పెట్టింది
ఎవరు ఆ ఇందు అవును ఇందు హైదరాబాద్ లో ఉంది
హ
ఉ
పిల్లోడు కూడా అక్కడే కదండి
ఎవరు ఓ ఏ సతీష్ అడేనా
ఉ
నాకు తెలియదు లె
యశ్వంత్ ఎట్లా పోయినాడు యశ్వంత్ ఎట్లా అదే ఎక్కడికి అని
యశ్వంత్ ఐర్లాండ్ ఎళ్తాడంట్రా ఆహం మొన్న మొన్నటి వరకు ఐర్లాండ్ ఉన్నాడంట ఇప్పుడు కెనడా అంట
హ
అవేవో ప్రాసెసింగ్ లో చేసుకున్నాడంట కదా కన్సల్టెన్సీ ఆ ప్రాసెస్ లో ఉన్నాడంట కన్సల్ అంటె చేయడాలు
మంచి పనులే ఇట్లా మల్లా ఈ అమ్మాయి గోరలో పడుకోకుండ డైరెక్ట్
ఆ లేదు తెల్సా వాడికి అప్పటికే విసుగు వచ్చింది ఆ పిల్లని పట్టుకోవాలి అదేంతో చెయ్యాలి అనేసి అప్పుడే వదిలేద్దాం అనుకున్నాడు కానీ ఏందం టే మాట ఇచ్చిన దానికి ఆ పిల్లకి ఇంకెవ్వరు లేరు నేను వదిలేస్తే ఇంకెవ్వరు లేరు నేను తప్ప చూసుకోవల్సి సిచ్యువేషన్ వచ్చింది కాబ
యశ్వంత్ యశ్వంత్ కూడా మంచోడే ఏమంటే
తిక్కోడు వాడు కొంచెం వానకి ఏమంటే ఆ ఏది ఎట్లానేడిది క్లియర్గా ఉండదు వాడికి ఊ అడ్ ఏమండే కొంచెం లిటిల్ బిస్ షెల్ఫిష్ గా ఉంటాడు వాడు
ఉ
ఆ అందుకే అంతా ఎవరు ఎక్కువ కనెక్ట్వ అవ్వ అవ్వలేకపోయారు
ఆ ఆ పిల్లోడు మనతో కనెక్ట్ అవడానికి మనకి యాడుందిలే టైం ఫస్ట్ ఆపిల్లతోనే ఎక్కువం మీరు ఉంటారు కదా రూమ్ లో మీతో ఎందుకు మాట్లాడ్డు
ఎవరు శ యశ్వంత
ఆ అంటే నువ్వు సుమేష్ బ్రో సుష్
ఆ నీకు తెలుసా ఏందంటే ఎప్పుడు ఆ ఇక్కడ బోయిన్పల్ లోనే అప్పుడు మా రూములకి వచ్చేవాడు వాడు యశ్వంత్ రూములకొచ్చేవాడు మాట్లాడిచ్చేవాడు రూము కొచ్చి సిగరెట్ తాగేవాడు చికెన్ తినేవాడు అట్లా వచ్చి కలిసి వెళ్ళవాడు అప్పుడు బాగా మాట్లాడేవాడు జోయిల్ గా ఇంకా సిక్స్త్ ఇయర్ నుంచి అయితే అసలు ఫిఫ్త్ ఇయర్ ఎప్పుడైతే ఇంక ఎండింగ్ అట్లా వస్తుందో ప్రాజెక్ట్ అది ఇది అని అదే అంతకు ముందు ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ బానే ఉన్నాడు ఫిఫ్త్ ఇయర్ నుంచి ఇంకా తక్కువైపోయింది మొ త్తం అంటే ఆ పిల్లకి ప్రాజెక్ట్ అతి ఇది అన కదా ప్రతిదానికి ఇంకా ఆ పిల్ల ఆ పిల్ల వాడ్నే పిలిచే పిలిచేది ప్రతిదానికి ఇంగ దగ్గరికి కెళ్ళి అన్ని చేసుకునే సరికి ఇంక వాడు మాకు మా రూమ్లకి వచ్చేవాడే కాదు మాట్లాడే వాడే కాదు ఇంకా కంప్లీట్గా సిక్స్త్ ఇయర్ అసలు ఇంకా రూమే చేంజ్ కదా ఇంకా అసలు మాట్లాడుకోవట్లే లేవు ఇంకా ఆ పిల్లోడే దూరం దూరం ఐసోలేట్ అయిపోయినాడు మొత్తం ఉ అదే
అ అంతేనా ఇంగ వంశీ అక్కి
ఉ ఆ
పవన్ టచ్ లో లేడా
పవన్ మొన్న ఒకసారి మాట్లాడినా ఇంకొకసారి మాట్లాడలేదు మాట్లాడాలి సుధాతో మాట్లాడతా ఇంకా ఇబ్బుతో ఒకసారి కాల్ మాట్లాడా
ఇబ్బూతో మాట్లాడ ఇబ్బు మాట్లాడతా నాడా నితో
మాట్లాడతాడు కదా ఇబ్బూ నాతో ఎందుకు మాట్లాడడు కలిసిపోయినాం కదా
అంటే భరత్ తో మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు కొంచెం
అవును కొంచెం అట్టే నిన్నాడు కానీ ఏంటంటే తర్వాత ఎండింగ్ లో మాట్లాడేసుకున్నాం ఇద్దరం మాట్లాడేసు అ ఇప్పుడు కూడా ఏంది అందరు ముందు బా అదే రీల్ చేసేప్పుడు కూడా బాగ అంటే అందరు నన్ను ఎక్కిరించారు చూడు గుర్తుందా
ఏమో
గుర్తులేదా అరే మనము నువ్వు భరత్ ముగ్గురు లై న్ లో కూర్చొని రీల్ చేస్తున్నాం చూడు ఆ రోజు అందరితో కూర్చొని పార్క్ లో అప్పుడు వచ్చేసి బా నువ్ అది కాదు బా ఈ డైలాగ్ ఏదో సంథింగ్ అంటూ ఉంటే బా అనేసి అన్నప్పుడు అందరుూ నన్ను ఎక్కిరించారు కదా గుర్తులేదా అవి
ఆ చూసా విన్నాలే విన్నాలే
అప్పుడే మాట్లాడేసిన మాట్లాడుకున్నాం ఇద్దరం ఇబ్రహీం ఇనిషియేషన్ తీసేసుకున్నాడు
వాడికి ఏందంటే వాడికి నాకు పర్సనల్గా ఏం లేవురా
తెలుసులే అదే ఆ పిల్ల్లో మాట్లాడలేదని
ఆ ఆ అండ్ ఇంకొకటి ఏందంటే మళ్ళీ నాకు వచ్చి కొంచెం పాజిటివ్గా చెప్పాడు మళ్ళీ వాని దగ్గర ఇంకొకలా మా మాట్లాడడు తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాకు అర్థంమయింది ఏమో మొత్తానికయితే మళ్ళీ ఇప్పుడు క్లియర్ గానే ఉన్నాం ఇంకేం అట్లేం లేవు ఇంకా వదిలేసిన ఆడికే ఉం ఎవరు
సంందు
ఆ ఒకసారేమో చేసిన్నారా
చందు నాకు దగ్గరే హైదరాబాద్ లో
అవునా
గండి మైసమ్మ దగ్గర ఉందంట
ఆహా నాకు చెప్పలేదు వెళ్తానుంది అన్నట్టు గుర్తుంది గాని వెళ్ళినట్టు ఇంకేం చెప్పాల నేనే మెసేజ్ చేసి నేనే మాట్లాడిన ఆ పిల్లేం మాట్లాడల నాతో ఆ నేను అయిన వరకు మన వాళ్ళ తో నేనే ఇనీసియేషన్ తీసుకుని మాట్లాడత
ఇంటి దగ్గరే ఉంది ఇంకా
ఆ హా అవును నేను చూడాలంటే నెక్స్ట్ మంత్ ఎటన వెళ్దామా అని ఆలోచిస్తన అంటే వెళ్లి అడ్ వెల్తేనే కదా ట్రై చేసుకొని ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటది ఖాళీ కూర్చోకుండా అనేసి అనుకున్నా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎంతసేపు ఇవే ఆలోచనలు ఎంత సేపు ఆ ప్లై
ప్లస్ ఎంతసేపు ఖాళీగా ఉంటారని ఇంట్లో వాళ్ళ మేడము
ఆ ఇంగ వాళ్ళ రోజ వాళ్ళ రోజు వాళ్ళ ఫేస్లు చూడలేము తెలుసా ఉం ఏమ్ అనలేదు వెతుకు న్నాను నేను రోజు నాకు కొ దొరికినట్టు దొరుకుతున్నా గాని నాకు సరిపోట్లేదు రా
ఆ
ఏవవో వస్తున్నాయి గాని అనుకున్నాయ్రాట్లా
ఆ
హ్మ్
ఏదైనా మనము స్టార్టింగ్ ఇన్కేస్ పివకి పోతే పివ లో మనము డేట అదే డ్రగ్స్ సేఫ్టీ అసలు స్ట్గా చేయాల
ఆ
ఆ ఇది సిఆర్కు పోతే క్రీన్కల్లా
కానీ సి వీ కి వెళ్ళాలంటే భయం మళ్ళీ ఏమన్నా ఏ ఐ ఎఫెక్ట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నా సియర్ కి వెళ్ళాలనుకున్నా పి వి వద్ద అనిపిస్తుంది ఒక సైడ్ మళ్ళీ అనిపిస్తుంది ఏంటంటే సి ఆర్ కష్టం కదా రీసెర్చ్
ఆహా ఇప్పుడు నువ్వు పీ వి కి పోయినా మల్లి మనమూ సి ఆర్ కెళ్ళుచ్చు చెప్పినాడు నాకు నీలేష్ అన్నా ఆ సిఆర్ కైనా వెళ్ళొచ్చు శీడెం కైనా వెళ్ళొచ్చు
హ్మ్
అ
అయితే పి వి బేషగ్గా జాబ్ వస్తే ఎల్ప్ అవచ్చంటవా
రెండు దాట్లకి ట్రై చేపియ్ నేను ఇంకా పీవీకి రెజ్యూమ్ చేసుకోవాలి సి ఆర్ కోట చేంది
చేసుకోరా ఇప్పు ఈ పాడికి చేసేసుకొని అప్పుడేళ్లో ఉండాలి నువ్వు ఇంక ఇప్పటికి లేట్ అయితేట్టా
అసలు నాకు నేను రెజ్మే మన చేసుకున్నా
ఓరి ఇంత నెగ్లిజెన్స ఏంటరా నేను ఇప్పటి ఫాస్ట్ గా ఉంటార అనుకున్న నేనే
లేదు లే అందరు అదే అనుకుంటున్నారు నేను
హ్మ్ మీ వాడికి వచ్చిందంట కదా అదే మీ ఫ్రెండ్కి
ఎరు
నవీన
ఆ అదే సైంట్ జోసెఫ్
దాంట్లో నా నాక్ నాగలక్ష్మి అక్క చెప్పింది చశి మీ వాడు వచ్చాడుగాద శశి నవీను అనేసి నాగలక్ష్మి అని సీనియర్ అ కొనించాడు మన సీనియర్ లో
ఆ అంటే అది థర్టీ మెంబర్స్ లో టూ పోస్టింగ్స్ అంటా ఇ ఈ పిల్లడు రెఫరల్ తో పోయంటాడేమో నాకు తెలిసి
నా కద అనిపించింది మళ్ళీ అక్క అడిగితే ఆ ఏం మాట ఇప్పుడు ఒరే ఆట కాదురా ఇప్పుడు నీకు ను నార్మల్ గా అనుకుందాం ఇప్పుడు థర్టీ పోస్ట్లు అనుకోరా
థర్టీ పోస్ట్లు కాదురా థర్టీ మెంబర్స్ ఉన్నారంట థర్టీ మెంబెర్స్ లో టూ పోస్ట్లు
ఆ సరే థర్టీ మెంబర్స్కి టూ వేకెన్సీస్ అనుకో అట్లీస్ట్ మనిమమ్ టు మిన్మమ్ ఆ ఓకే ఆ